ఇప్పుడు వాతావరణం గురించి మాట్లాడుకుందాం
మ్మ్
ఇప్పు ఏ వాతావరణ అంటే ఇష్టము ఏ సీజన్ అంటే ఇష్టం మీకు
ఎక్కువ సమ్మరే కొంచెం ఇష్టం ఎందుకంటే ఈ వర్షాకాలం వచ్చి దనుకో పోయి వర్షాలకి ఏటు పోలేము రోడ్లు చూస్తే అస్సలు బాగోవు. ఆ రోడ్లు వర్షాలు హెవీ గా రైన్ పడిందనుకో ఆ డ్రైనేజ్ లు ఇవ్వని అ రోడ్ల మీద నడవాలంటేనే ఈ పిల్లల్ని స్కూల్ కు తీసుకుపోయేటప్పుడు అ అంత మళ్ళీ ఏవేవో డ్రైనేజీలు ఎక్కడ ఏది ఉంటందో కనబడదు. ఏ గుంత ఎక్కడ ఉంటదో కనగడదు వర్షాకాలం వస్తే కొంచెం గంట రెండు గంటల వర్షం ఎక్కువ పడ్డా కష్టమే బయటికి వెళ్ళాలన్నా కష్టమే. ఆ ఈ చలికాలం వస్తనేమో ఈ చలికి చలి మార్నింగ్ చలి నైట్ చలి ఉంటది పొద్దున్న లేవళ్ళంటే చలి పొద్దున్నేల లేసి మళ్ళ పిల్లలకు బాక్సులు పెట్టాలి ఏడుకల్ల బాబు వెళ్ళిపోతాడు కాబట్టి అప్పుడు చలి చలికి అసలేవా బుద్ధదిగాదు నిద్రస్తంది ఇంకా మార్నింగ్ లే లేద్దాం అన్నప్పుడే ఇంకా నిద్ర ఎక్కువ వతుంటది చలికి ఉమ్ ఏమో చలిగి మళ్ళీ తొందర నిద్ర పట్టదు అందుకే ఎక్కువ కొంచెం సమ్మర్ అంటేనే ఇష్టం ఆ సమ్మర్ ఉమ్
సమ్మర్ లో ఇప్పుడు అంటే సమ్మర్ లో కూడా ఆఫ్ టైమ్ కూడా ఆఫ్ టైమ్ ఉంటది కదా స్కూల్ కి యన కూడా సమ్మర్ లో కొంచెం కష్టం అయితది నాకైతే వింటర్ ఏ చలికాలం అంటే ఇష్టం.
చలికాలం
ఉమ్ చలి లో ఇగ వర్షాకాలం అయితే బయటకి వెళ్ళలేం ఆ రోడ్స్ బాగాలేక మరి ఏడ ఇగా సమ్మర్ అయితే ఓకే హాలిడేస్ వస్తాయి కాకపోతే మనం ఎక్కడికి బయటకి వెళ్ళలేమా ఎండకి ఏ ఎండకెళ్లాలంటే చాలా ఎండ కొడుతది కళ్ళు తిరగడం ఒకటి అయితా ఉంటది ఉ
ఏడ కాలం కొంచం ఇంకా అంతే ఎండాకాలం ఏంటంటే ఒక ఎటు వెళ్ళలేము కాకపోతే అ వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైమ్ ఈవినింగ్ ైబుల్నే చూసుకోవాలి ఏమన్నా ఉంటే ఇంకా మా పిల్లలు కూడా అంటే మార్నింగ్ ఆర్డర్ ఎక్కువ సమ్మర్ వస్తే ఈవినింగ్ ఇంకా ఏంటంటే మమ్మీ తా ఆడుకోడానికి వెళ్తాం ఆడుకోడానికి వెళ్తాం అంటారు ఇంక అప్పటి నుంచి ఎనిమిది తొమ్మిద అయినా ఆ ఆడుతూనే ఉంటారు పిలిచే దాకా రాదు రారు ఇంక మళ్ళా
మేము కూడా అంతే సమ్మర్ లోయ అమ్మమ్మ చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లే వాళ్లం సమ్మర్ అప్పుడు వెయిట్ చేసే వాళ్లం సమ్మర్ ఎప్పుడు వస్తది ఎప్పుడు వస్తది ఎప్పుడు అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళడం మంచిగా అనిపిస్తుండే అమమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళడం
మేం కూడా అంతే హాలీడేస్ ఇవ్వగానే అమ్మమ్మ ఇంటికెళ్ళి మళ్లీ సమ్మర్ అయితే స్కూల్ ఓపెన్ చేసినంక వచ్చే వాళ్లం
అ స్కూల్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్ ఓపెన్ చేసినంక ఫస్ట్ డే ఫస్ట్ డే స్కూల్ కి వెళ్తాం మళ్లీ ఫస్ట్ నుంచి మొదలు పెడతారు బేసిక్ నుంచి
మ్ మ్ ఇ సమ్మర్ లో అయితే మేమైతే ఇంకా ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంట్లోనే ఉం టాము హాలిడేస్ కూడా ఎక్కువ ఎళ్ళము లాస్ట్ అట్లా వెళ్తాము ఎందుకంటే ఎండలు అక్కడ పిల్లలు కూడా ఉండరు ఈ పిల్లలు ఆడ ఎండలు ఇంకా బాగుంటాయి ఊర్లో కాబట్టి పిల్లలేమో మన మాట వినరు అందుకే ఎక్కువ ఈనే వుంటము ఏడ అనుకోండి పొద్దున్న నుంచి ఏం చేస్తారు ఇక్కడ పిల్లలు ఇగా ఇండ్లలో ఆపార్ట్ మెంట్ల్లా కాబట్టి ఒక మా పైన ఆంటీ వాళ్ల ఇంట్లో కూర్చుంటం కూర్చొని కొద్దిసేపు అష్టాచె మ్మ ఆడుకుంటాం కొద్దిసేపేమో ఆ పేకలు ఆడుకుంటారు కొద్దిసే పు చింతగింజలు తోటి ఆడతారు ఆ అట్లా
మా మమ్మీ కూడా ఆడ్తది చింత గింజలతో వాటితోని ఏదో సెవన్ ఆ ఇట్లా రౌండ్స్ గీసి ఒక్కొక్కటి ఏయడం
ఆ ఉమ్ ఈ సమ్మర్ లో మధ్యాహ్నం అంతా ఈ ఇట్లా ఆడు తం సమ్మర్ లో ఈవినింగ్ వస్తే ఇంక మళ్లా కిందికి వెళ్తారు పిల్లలు మళ్లా మేము ఇంకా నైట్ మేమేమొ మళ్లా నైట్ పైకి ఎళ్లి అటు ఇటు తిరిగి మళ్లా తొమ్మిది గంటల వరకు పది అలా వచ్చి పడుకుం టం ఇగ సమ్మర్ సమ్మర్ కాబట్టి ఆ ఇగ పిల్లలు ఈ సమ్మర్కి ఏమో కూ కూల్ వాటర్ కూల్ వాటర్ అడుగుతారు ఐస్ క్రీమ్స్ అంటారు ఐస్ అంటారు మ్ ఇగ ఈ ఎండల అటు పోదాం ఇటు పోదాం అని అంటారు కానీ ఈ ఎండకేమో ఎటు పోవాల న్న భయం ఏ ఎండ అసలు బాగోడుతది. ఈ ఎండ ఏ దెబ్బ తాకిందనున్కో ఈ ఎండ దెబ్బకు ఎక్కడ్
వడదెబ్బ దగ్లడం ఇండ్ల దెబ్బలావును
మ్ కానీ వెల్లక్
అవ్ మంచిగా మ్యాంగోస్ తినొచ్చు, వాటర్ మిలను. అన్నీయా వస్తార్
మ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఇ కొంచెం ఇంగా సమ్మర్ లో పైనా కొంచెం మనకి ఎక్కువసేపు ఉంటది కాబట్టి. ఫైవ్ అయితే ఇగ ఇక్కడ కింద మొత్తం. అందరు దిగి ఆడుకుంటారు, షటిల్ ఆడుకోవడం ఇంగా కిర్ కెట్ ఆడుతారు పిల్లలు. ఆ హా హా టెటిలు ఇగ్ ఇవన్నీ ఆడుతుంటారు. పిల్లలు సమ్మర్ లో ఇగ చలికాలం వస్తేనేమో దిగరు ఎక్కువ ఈ చలికి భయపడి దిగరు స్కూల్ నుంచి వచ్చేసరికి టైం అయిపోతది టైడ్ అయిపోతారు. చలికి దిగరు ఉమ్ టైడ్ అయి పోతారు. ఈ చలికి దిగరు, వర్షాకాలం ఏమో ఇగ ఎప్పుడు కరెంట్ పోతదో తెల్వది, ఎప్పుడు వస్తదో తెల్వది ఈ వర్షానికి. ఆ వెన్కి కొంచెం ఎంతయినా కొంచెం సమ్మరే బెట్రనిపిస్తది. ఇంట్లా ఉంట కానీ ఇగా వెళ్ళాలనుకుంటే హాల్డేస్ లో ఇగ హామ్ హాల్డేస్ వచ్చే ముందు మం
సమ్మర్ లో ఇంకా మ్యారేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి.
ఆ ఈ ఎండకి ఒకటే ఉడక పోస్తుంటది. ఆ పట్టు చీరలు కట్టుకొని. ఉఫుఫని ఉదుకుంత సమ్మర్ లో ఈ పెళ్ళిళ్లు. హొ హొ
కానీ ఇగ కొంతమంది. స మ్మర్ లోనే బేట్టుకుంటారు. ఎందుకంట్ వర్షాలు రావు ప్లస్ ఇంకా అంత చలిగా ఉండదు. ఓ పిల్లలు కూడా ఉంటారు కాబట్టి. సమ్మర్ లోనే పెట్టుకుంటారు. మ్యారేజెస్ ఎక్కువ్
ఉమ్ హు అవును సమ్మర్ లోనే పెట్టుకుంటారు. ఎక్కువ సమ్మర్ సి సమ్మ హు మేమైతే మంచిగా ఆడుకుంటం. పొద్దున్నే పని చేసేసుకొని. పదకొండు గంటకి ఇగ తిన్నాం. పన్నెండున్నర ఒకటి గంటలుగా తిన్నాం అనుకోండి. మధ్యాహ్నం ఇంకా పైక్ వెళ్ళి చింత గింజలాట, పేకాట అట్లా నాలుగు గంట్ల వరకు టైం పాస్ చేస్ స్తాం. ఈ సమ్మర్ లో చేసి మళ్ళా తర్వాత మళ్ళీ వచ్చి, మళ్ళీ పని చేస్కోని, మళ్ళీ నైట్. టు పైనిగా ఇగ ఉడక పోస్టుంటదిగా. మళ్ళీ పైకేళ్ళి అటు ఇటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఉమ్ పిల్లాల్ కిందడుకు కుంటుంటే. మేము పైన తిరుగుతూ ఉంటాం. మల్లే ఏ అంటే ఆ పైన గూడా ఏదో ఒకటి ఆరుకుంటాం. నైట్ టైం లో కూర్చొని ఆ ఆడుకుంటు అటో ఇటో
నింకా ఫ్యామిలీస్ వచ్చినప్పుడల్లా, ఆడుకోవచ్చు అన్ని.
ఉమ్ ఇంకా అటో ఇటో సమ్మర్ అయితే అలాగ్ గడిచిపోతదిగా. సమ్మర్ లో మ్యాంగోస్
ఆయన హాల్ హాలిడేస్ సమ్మర్ హాల్డేస్ ఇచ్చినట్టటు ఇస్తారు. గాని ఎలా అయిపోతదో తెలీదు తొందర అయిపోతయి. హాలీడేస్
ఉహ్మ్ హాల్డేస్ తొందర అయిపోతాయి
ఉహ్మ్
మ్మ్ ఏటైనా పోతే నాలుగు రోజులు ఉంటేనే. ఆ ఎండకు తట్టుకోలేం, అస్సలు తట్టుకోలేం. ముర్లో ఎండలు ఎక్కువ కాబట్టి. ఇంకా ఎండలకాడ ఉండలేమాసలు. కాలర్లేంది ఉండదేమో మీ ఏస్ లేన్ది ఉండలేం ఈ సమ్మర్ వస్తే.
ఏసి యొ ఫ్యాన్ కి గూడా మనము అసలు తట్టుకోలేము కూలరైనా ఏసీ అయినా ఉంటేనే బెస్టే
గవును మా మా ఈ సమ్మర్ లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మొత్తం కూలర్ అయితే ఇ తిరుగుతానే ఉంటది పొద్ ద్దాకా తిరుగదురండు ఇంకా నైట్ టైమ్ అయి త్తే రెండు కూలర్లు పెట్టుకోవాల్సి వస్తది మేము ఉ ఇంగ అమ్మ వాళ్ళ ఇంటికి పొ తే ఇంగ కానీ బాగా అనిపిస్తది సమ్మర్ లో ఆడ మ్యాంగోస్ దొరుకుతాయి. మంచిగా ఆ పిల్లలు ఎక్కువ ఉండరు గనీ ఇంగ మా పిల్లొల్లే ఆడుకుండ్రు
ఎవర్దన్న తోట ఉంటే అక్కడికెళ్ళి మొన్న వాళ్ళకి దెలియకుండా తీసుకొచ్చుకునే వాళ్ళం మ్యాంగోస్ గాని మంచిగా అనిపిస్తా చిన్నగున్నప్పుడు జేస్తుండే వాళ్లం ఇప్పుడు ఏం చేయట్లేదు గాని
అవును మీకు కూడా ఆల్ డేస్ వొత్తే ఆల్ డేస్ వస్తే అలాగే జామ తోట మాంగో మామిడి తోట ఉంటే ఆ ఇ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం తెచ్చుకోని మ్యాగోస్ అవి దినేది ఇప్పుడు ఇగ కానీ ఇప్పుడే వచ్చేస్తున్నాయ్ ఇంగ మ్యాంగోసు
ఉ ఏమొ తొందర వస్తున్నాయి ఈ సారీ మ్యాంగోస్
ఉ ఎండలు కూడా ఈ సంవత్సరం బాగా కొడతాయంట అసలు మొన్న శివరా త్రి పోయిన దగ్గర నుంచి ఎండలు బాగా కొడుతున్నాయి అస సలు పొద్దున పాపకి పొద్దున నేను నైన్ కి తీసుకెళ్తాన్ పాప ని స్కూల్ కి అప్పడికే ఎండ మస్తు కొడుతుంది మళ్ళీ లెవెన్ థర్టీకి బాక్స్ ఇచ్చొ స్తాన్ పాపకి అప్పుడు కూడా మస్తుంటుంది ఇక్కడే దగ్గరే గాని ఒక టెన్ మినిట్స్ అంతే కాని అప్పటికి ఎండ మస్ గొడుతుంది మళ్ళీ మళ్ళా మధ్యానం కరెక్ట్ మూడు గంటలకు తీసుకురాలి అప్పుడు ఇంకా బాగా గొడుతుంది ఎండ నేమొన్న అయితే ఆ పా తీసుకెళ్ళి ఆ ఎండకు రెండు సార్లు ఎళ్ళేసరి గనే తలనొప్పి వచ్చింది ఎండకి బాగా
ఆదే ఎండకి ఏదైనా ఒక సేఫ్టీ తీసుకొని వెళ్ళాలి స్కార్ఫ్ లేదంటే
ఆ గో ఆ తీసుకొని ఎళ్ళాలి కానీ ఎండాకాలమే ఇంగ మనం ఏమన్నా పెట్టు కోవాలన్నా మిర్చి ఎండ పెట్టుకోవాలన్నా పచ్చలు వెట్టు కొలన్న ఈ ఎండాకాలమే మంచిగా ఉంటది ఎండకు మంచిగా ఎండిపోత ఈ వడియాలు పెట్టుకున్నుడు ఎండకి ఇవే మంచిగా అనిపిస్తది కొంచెం ఎండకాలమే మంచిగా అనిపిస్తది ఇప్పుడు ఈ రోజేమో పైన ఆంటి వడియాలు పెట్టింది ఎండకి
హు వడియాలు అప్పడలు అవన్నీ చేసుకుంటారు ఇంగా చేసుకునే వాళ్ళు మంచిగా అనిపిస్తది
ఆ ఇప్పుడు సమ్మర్ అయితేనే కదా పెట్టుకునేది వడియాలి గానీ ఏదన్నా
ఓకే అక్క ఉ ఓకే